హలో
అ
హలో
చెప్ సోమ్య
ఆ ఏం చేస్తనవ్
ఏం చేయలే పడుకున్నా ఎంది సౌండ్ అది ఆ తిన్న
ఏం తిన్నవ్
నువ్వేం తిన్నావ్
హు
చికెన్ తిన్నా
బాగుందా చి కేన్ అక్కడ
బాగుంది
ఫై పెట్నారా ఏం పెట్టారు
ఆ కర్రినే మీకు ఫ్రేయ్ కూడా చేస్తారా
మాకు ఫ్రై ఏం పెట్టలేదు ఫిష్ పెట్టారు మాకు
తుడుపా ఫిష్ నాకు ఫిష్ కూడ ల చేసరడా
చేస్తారు ముద్ద ఫిష్ చేస్తారు అక్కడ కూడా
అవునా
హు
ఎప్పుడు చేస్తారిడా
ఎప్పుడంటే అప్పుడు మాకైతే అట్లే చెప్పిడుండరు వన్ వీక్ అది వన్ వీక్ ఇది బిర్యానీ పెడతాం అది పెడతాం ఇది పెడతాం అని హు అది చెప్పినారు ఇంక అంతే ఏం చెప్పలేదు మాకు అప్పుడు ఒక్కటే చికెన్ ఒకటే పెట్టినారు హలో
ఈరోజు ఫిష్ పెట్టినారు మీకు
ఫిష్ అన్నం పెట్టారు వెజ్ వాళ్లకేమో అదే గోబి రైస్ పెట్టి తేరు
బాగునిందా ఫిష్
బా నే ఫిష్ బాగునింది అంటే ముల్లులు ఎక్కువ ఉన్నాయి చాలా ఉన్నాయి తీయడానికి గు రాలేదు
ఈ సారి ఫిష్ కర్రీ చేసినా పెట్టిచ్చు
ఉమ్
ఫిష్ కర్రీ చేసే నాకు కూడా కావాలి
నీకా సరే లే
సరే నా
వాళ్లే సరే రెండు ముక్కలు చాలా చిన్న ఉన్నాయి ఈ చేపల పేరు ఏందో చెప్పినారు గాని ఎప్పుడు వినలేదు నేను
అవునా
అది
కొరమీను నా
ఏమో తెలీదు చిన్నగున్నయ్ ముల్లులైతే చా అలా ఉన్నాయి
దాంట్లోనే ఎక్కువ ఉండేది అది బక్కగా జంపుకుంటాది చేప
ఏమో జిలేబీనో ఏమో అంటారు అన్నారు
ఉమ్మ్
మా నాన్న అయితే అదే అన్నాడు
ఉమ్మ్ జలగా అని కావే జలగల అంటే వేరు కదా జల్లలు అ
ఏమో మరి దాంట్లో అయితే అసలు తినడానికే రాలేదు అది అయితే రెండే టెన్ డేస్ దా అయి అవసలు తిన్నానికి అవ్వలేదు
లేడీస్ ఉన్నారా మీ దాంట్లో
ఒక ఆంటీ ఉంది
ఉమ్ వర్కర్స్ అందరు బాయ్స్ ఏ ఉన్నారు ఉంటా
ఊ
వర్కర్స్ అందరూ బాయ్సే అన్
వంట చేస్ తేది అందరు వాళ్ళే ఉండేది గూను వాళ్ళే అని అంటే మళ్ళా క్లీన్ చేసే వాళ్ళు రూమ్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా
ఆ
వాళ్ళు కూడాన ఆడ వంట చేసేదిగున వస్తుది ఒక ఆంటీ అన్ని కట్ చేసి ఇచ్చకి వాళ్ళ గు
ది లేడిస్ స జెంట్స్ స
ఆ
క్లీన్ చే లేడిస్ జెంట్స్
చే
మీకు ఉన్నా లేకున్నా ఫీజు కట్టాలా
అన్నారు ఇంకాేమో తెలిదు ఒకవేళ పోతే ఎగ్జామ్స్ అయిన తర్వాతవేళ నేను ఇంటికి వెళ్తే తెలుస్తుంది
ఉ కొదున్నారా నాకు కట్టాలన్నారా
ఏమో అప్పుడు చూస్తామని అన్నారు కట్టాలా అని చెప్పలేదు ఏమో మేం అప్పుడు చూస్త తాము అని చెప్పినాడు నాకు తెలిసి హాఫ్ లగేజ్కి ఒకటటి తీసుకుంటారేమో
బావి వచ్చి ఎక్కడున్నా లేకున్నా కట్టాలి అది ఇది అన్నాంట
అప్పుడు అన్నాడు మళ్ళా మేము అడిగితే
అ
ఇట్లా అన్నాడు
ఆ
ఒకవేళ అప్పటికి ఇంట్లో వాళ్ళు మాట్లాడతారు కదా ఇ
ఈడ ఉన్నా లేకున్నా ఫీజ్ కట్టాలా ఈడ
లేదు ఆదాయం లేదు మనం చెప్పచ్చు కానీ ఆంటీ ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చూస్తుంది ఇప్పుడు కింద వాళ్ళు ఉన్న జుడు వాళ్ళ అయితే వాళ్ళ సిక్స్ కే కానీ వాళ్ళతో ఫైవ్ కే తీసుకుంటుంది తెలిసిన వాళ్ళని మనకి నాకైతే ఐదు వేలు ఇచ్చింది నీకు నాలుగు వందల ఐదు వందల నాలుగు వేల ఐదు వందలకే ఇచ్చింది చూడు అందుకే నాకు నచ్చలేదు మేము అడిగినాం డబ్బులు తగ్గి అని కూడాడ అడిగి అయితే తగ్గలేదు అసలు
అ
ఈననా నేనైతే తగ్గియండి అని ఒకవేళ ఏం తగ్గించి తింటే అక్కడే ఉంటుంటాము డబ్బులుగునే సేవ కజ పొద్దున్న ఏం తన్నావా
వొద్దున ఈరోోజు ఏం చేసినారు దోస
కాలేజీకి వస్తా మరి
కాలేజ్ కా
హ్మ్మ్ ఇరోజ ఇరోజ ంది కాలేజ్ పోయినారు అందరు ఫోన్ చేసన్నారు ఫోన్ చేసినారు లేదు నేను రాలేను అ చెప్ప
ఎవరు ఫోన్ చేసిండ్రు
అక్కడ ఉండే వాళ్ళాలి
హ్మ్మ్ అన్నా అన్నా
కాదు
ఆ
అక్కవాళ్ళు చేసినారు
అక్కవళా
మిసేజ్ చేసినారు ఇప్పుడు ఇంకేం చేస్తాంలే అని చెప్పి ఎరికైపోత ఇంకేం నలా
నిషా పోయిందంట
పోయిందనుకుంటా
ఆ పాప ఏమన్నా
అందరు పోయినారు
ఆహ నా మీద ఏమన్నాన్నా నిషా
ఏమనలేదు
ఏదో అనిడింది కదా
ఏమో తెలీదు నాకు అదంతా తెలీదు నేనైతే ఎవరి గురించి మాట్లాడను ఎందుకు ఆడవాళ్ళంతా వాళ్ళు ఉన్నారు రు ఏం డ్యాన్స్ లేయడం అంతే ఎంజాయ్ చేయదామా లేదా అంతే
హ్మ్మ్
ఇంతే ఇంకేం లేదు పొద్దున బోండా తినావా
బోండా కాదు దోస మీకు
మాకు ఉప్మా టమాటా బాత్ ఉప్మా
రోజు ఇక దోసలే కు ఎక్కువ చేస్తారు కదా
హ్మ్మ్ దోశలు ఎక్కువ ఫ్రైడే అయితేనే
ఎగ్ దోస
ఉ
మ్మ్
ఎక్కువ దోశలు అక్కడ
హ్మ్మ్
చిన్న చిన్న వి
మా తినొచ్చు
ఉ తినొచ్చు పర్లేదు అంత ఎం ఉండదు
ఆ మనకు అంత అవశరం లేదు సామీ సాటిస్ఫాక్షన్ తిన్నామ్ అన్నట్టు
మ్మ్
మ్మ్ మన మన హాస్టల్తో పొలిస్తే చాలా బెటరే కదా ఆ అమౌంట్ కి
అవును
అ ఇదే సేమ్ అమౌంట్ ఆడగడతాన్నామ్
ఉమ్
మ్మ్ బాగి కి కూడా సిక్స్ కే అంట కదా చెపింది
హ్మ్మ్
ఆ పిల్ల ఫై కడతుంది అంట
చూడు వాళ్ళకంతా తగ్గిచ్చినారు వా పిల్ల రూమ్ ఎట్లుంది నేనున్న రూమ్ ఎట్లుంది నేను అంతే గట్టిన ఆ పిల్ల అంత తే కట్టింది అందుకే నా చేష్ణ
మ్మ్
ఎందుకులే అని చెప్పి
నాకి బకి చెప్పింది బాగి అంత కడతుది అని
హ్మ్మ్ తెలిసినోళ్లు అంట అందుకే
మ్మ్
అవును తెలిసినోళ్ళు అన్నారు అందు కేే తక్
ఆ లేద్ లేద్ బాగే వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నింది డే
హ్మ్
అట్లా తెలిసింటంది మేబీ
ఏమో మరి నాకు అందుకే నచ్చలేదు ఒక్కొక్కరికు ఒక్కొక్కలా చూస్తుంది అందుకే వద్దులే అని చెప్పేసి వచ్చేసిన
హ్మ్
నా లగేజ్కే ఎక్కువ దీసుకుంది అమౌంట్ వాళ్ళందరికి ఒకలాగ తీసుకుంది నా నా దగ్గర ఒకలాగ తీసుకుంది.
లగేజ్ కంటే
ఇత్త నేను వన్ మంత్ లేన్ లే అక్కడ ఆఫ్ అమౌంట్ కుని తీసుకోలేదు ఇంకా ఎ క్కువే దీస్ అందుకే నచ్చలేదు నా అది ఇంకా ఫుడ్డు గునా ఒకటే అయిపోయా నాకు రొటీన్ అయిపోయా కానీ ఇక్కడే మట్లేం లేదు ఇడైతే బెండకే పులుసు పెడుతున్నారు చెప్పాలా పోయి ఎందుకు అదే పెడుతున్నారు అని
హ్మ్
అదొక్కటేందికుంటే బెండకాయ బెండకాయ పెట్టారు
బెండకాయ నేను వచ్చనవునుంచి బెండకాయ అయితే తినలే
అక్కడ అదే ఏందో చామగడ్డ పెడతారు
నా పెడతారు
సాము గడ్డ అద్ నాకు నచ్చనే నచ్చదు పప్పు గూడా ఏందో అంటుకుని పోతది జిబ్బు జిబ్బుగా హ్మ్ ఒకసారి నువ్వు కాలేజ్ కి తీసుకురా బాక్స్ తెలుస్తుంది
బాక్స్లు తెస్తే ఎట్లు
ఏమో మరి నాకు తినేటప్పుడు కూడా అట్లే అనిపించింది అదంతా జిబ్బు జిబ్బు అంటుకుని పోవడం
జిబ్బు జిబ్బు అంటే ఆయిల్ ఎక్కువ ఉంటదా లేక ఎట్లా
అది బెండకాయ తింటే ఎట్లొస్తది
ఆ బంక బంకా హ్మ్
అట్లొస్తది
మెత్తగా అయిపోతది అన్నేమో
హ్మ్ అది తినడానికి అవ్వద్దు అందుకే చేంజ్ అయిపోయినా సరే మరి
హ్మ్
సరే
సరే వస్తావు గదా
వస్తాలే
పక్కా చొప్పు నువ్వు
నేను మళ్ళా చేస్తాలే అది చెప్తా
ఉ సరే ఉ